ఆ ఏం చేస్తున్నా
ఇప్పుడే తిన్నా ఇందాకే
అవునా ఏం తిన్నావ్ ఆ నేన్ తిన్నా
నేను అన్నం నేను పప్పు రసం చపా తి
ఉ
సెనగల్ కూర
ఉ
ఓలిగా మజిగన్నం
ఆ
హు
అన్ని వెరైటీస్ నువ్వే చేసినావ ఏంది
హోటల్
బానయ్య అన్ని
హ పర్లే ఉప్పు కారం తక్కువ
మా రూమ్మేట్ చెప్పింది మనం అంట ట్రిప్పు కి ప్లాన్ చేద్దామని పాండిచ్చేరి
ఎవరెవరు
నువ్వు నేను తను ఇంకా వాళ్ళ తమ్ముడు నెక్స్ట్ మాకు హాలిడేస్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ హాలిడేస్ కి మే లో ఎగ్జామ్స్ అయిపోయి నాక
ఆ
నన్ను రమ్మంది నేను నిన్ను కూడ పిలుచుకొని వస్తాను అని చెప్పిన ఆ సరే ఓకే ఓకే పిలుచుకోని రా అని చెప్పింది
హు
నీకు ఒకే న
నాకు అప్పుడు హాలిడే ఉంటుందో లేదో
ఉన్నప్పుడే ప్లాన్ చేద్దాం
హు
ఒకే నా
ఆ
అంటే మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఏమైనా వెళ్తావేమో అని అడుగుతాను
ఉ
బాగుందా మీ ఫ్రెండ్
ఉ బాగుంది హు ఇందాకే కల్సి తిన్న
ఆ మరి మీ అదే వెళ్ళలేదా వాళ్ళతో ఎక్కడికి ట్రిప్పు
వెళ్ళాల అనుకుంటే వెళ్తాం ఇప్పుడు డబ్బులు లేవు కాబట్టి సైలెంట్ గా ఉన్న
అవునా
అ
ఎక్కడికైనా ప్లాన్ చెయండి వెళ్ళండి మీ ఫ్రెండ్స్ తో
యా షోర్
ఉహు ఎక్కడికి వెళ్దాం అనుకుంటా
ఎక్కడికైన
అదే ఎక్కడికి
ఎక్కడికి అని చెప్పకూడదు సర్ప్రైజ్
సర్ప్రైజ్ మీ ఫ్రెండ్స్ కి ఇస్తే ఓకే నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు
ఇప్పుడు చేప్పన కర్లేదు.
మాతో రావచ్చు కదా
ఆ చూద్దాంలే అప్పుడు
అంటే మేమంటే అంత కాదు. ఫ్రెండ్సు బట్టు రావచ్చు కదా
ఆ అప్పుడకన్నీ కుద్దిరితే
ఉహ్
హ్మ్
ఉహ్ హు తననేం మిస్ కాకుం మిస్ అవుతా అనుకుంటే. తీసుకొని రావచ్చు తన్ని గూడా.
ఆ సరే
ఒ ఒస్తుందా మాతో అంటే? మేం తెలిదు కదా.
ఉమ్ ఒస్తుంది నేనుంటా గద. ఊమ్
మరీ ఎప్పుడు చెప్పు తనకి
ఆ ఓకే
తంగా వెళ్దాం
ఆమ్ సరే
ఊమ్ ఇంక ఎక్కడ్కెళ్దాం.
ఏళ్నప్పుడు చూద్దాంలే.
ఇప్పుడు ప్లా ఇప్పుడు నుంచి ప్లాన్ జేస్
ఇప్పుడు నుంచే ప్లాన్స్ చేస్తే. వర్కౌట్ అవ్వవ్ అవ్వదు. సడన్ ప్లాన్సే వర్క్ అయ్యేది.
అవుతది
అవ్వవు
అవుతది
ఏ వేరెద్ జెప్పు. ఇంగేమి?
ఇంకేమంటే మా చెల్లి వాళ్ళ మ్ నేపాలి ఫ్రెండ్ వస్తాననిందంట. తిరుమ్లకి
ఉమ్
తీసుకెళ్ళు నన్ను అని జెప్పిందంట. వాళ్ పేరెంట్స్ ని గూడా పిలుచ్ కొనొస్తదంట. యోఏ తీస్ కొనేళ్ళలంటా.
ఆ రమ్మన్ జెప్పు
ఊమ్
మీ ఇంట్లోనేేనా స్టే
ఆ మా ఇంట్లోనే ఉంటరంట
ఉహ్ హు
ఊమ్ ఇంకో గుజరాతీ అమ్మాయ్, ఆ పిల్ల గూడా ఆమ్ వస్తాననిందంట. ఇద్దరు వస్తారంట.
ఊమ్
ఊమ్
క్ ప్లాట్ జేసేయండి మీది. ఇల్లు
ఫ్లాటా ఎందుకు?
స్టేకి
స్టేకా ఊమ్ సరే చేద్దాం.
ఆ
ఊమ్ నువ్వు గూడా ఎప్పుడైనా తిరుమలాకి కెళ్ళేటప్పుడు రావచ్చు మా ఇంటి
ఆ ష్యోర్
స్టేకి
యా ఓకే
ఊమ్ ఫ్లాటే గద ఎట్లా స్టేకి ఉంటారు ఊమ్ ఆ నేనున్నా లేకున్నా ఓకే బానే చూసుకుంటారు మా ఇంట్లో
ఊమ్ సరే సరే
ఊమ్
ఓకేమ్మళి
ఇంకేముందండి చెప్పాలా మీరి నేనా వేచి పలావు ఆ అదే చెప్పిన ఆ పొటాటో ఫ్రై పెరుగు బూంది
ఆ
ఆ
వద్దు నేం నిన్న
పొద్దునా ఏం తిన్నా బబాజీ
హ
ఏం బాలేేదు
హ
సరిగ్గా చేయడం కూడా రాదు వాళ్ళకంటే నేనే బాగా చేస్తాను
నీకెన్ని పనుళున్నాయి
నాగా తర్టీ టూ
థర్టీ టూ
మరిన్ని
థర్టి టూ ఉండవు
ఇంక ఎన్న ఉంటాయి
థర్టీ టూ మైనస్ ఫోర్
థర్టీ టూ మైనస్ ఫోరా ట్వంటీ ఎయిట్ ఎందుకు
విజడమ్ టీ తండదు ఇప్పుడే నీనికి
నేను కౌంట్ చేసుకుంటా నువ్ చెప్పింది నిజమా కాదా అని
ఆ
విస్డం ఏ ఏజ్ వస్తుంది
ట్వంటంటి ఫైవ్
ట్వంటీ ఫైవ్ కా మరి నీకు వచ్చే మన్నీక వచ్చేసి ఉంటుందేమో
ఆ అవును
అ ఇంకా ఏమైనా చెప్పు ఏమైనా తెలిస్తే నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి ఏంది
కరిస్
కేరీసా అంటే
పలుుపుుచ్చిపోయి
లేవు నేను చాలా ఆ నీట్గా మెయింటైన్ చేస్తాను
ఓరల్ హైజన్ గురించి చెప్పడం డెంటిస్ట్ వాళ్ళు
అవునా
మీ మీరు మీకే
ఆ
సెల్ఫ్ అసెస్ట్ చేయకూడదు
అద ఓకే కానీ అవి లేవని చెప్పిన నేన అంతే
నీకు తెల్లుదు అది మైనార్ కేరీస్ ఉంటాయి
అవునా అది ఇంకా చెకప్ చేసుకోవాలి
మ్మ్
హ్మ్ అవును
ఇంకేంటి
ఇంకా చెప్పాలి మీరే మీ రికార్డ్స్ అన్ని కంప్లీట్ అయినయా
ఇంకా డయాగ్రామ్స్ ఉన్నయ్
అవునా ఆల్ ద బెస్ట్ త్వరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను
వా మీ చెప్పినట్టు దేవుడు నన్ను పరి కరుణించి కనికరించి
కనికరించీ
కరుణించు
కరుణించి
నాకు ఇంట్రెస్ట్ ఇచ్చి మ్మ్
అవున ఏం డయాగ్రామ్ ఎస్తున్నావు ఇప్పుడు
వెయ్యాల ఇంగా
ఆహ
వెయ్యాల
మరి ఎప్పుడు ఏస్తావు
ఏస్తా
ఎప్పుడు
మూవీ చూసుకుంట
ఏం మూవీ
అది చూస్తివా నిన్ చెప్పిండేది
ఏంది విత్ లవ్వా
అ కాదు ఇంకో మూవీ ఎక్కడైనా ఉందా జ్ అదేంది శర సూపర్ శరణ్య
లేదు అదీ మలయాళంలోనే ఉంది తెలుగులో లేదు ఎక్కడా లేదు ఓన్లీ జీ ఫైవ్ లో ఉంది
జీ ఫైవ్ అక్కడ ఉండే ఎవరికి లేదా
లేదు ఎవరి దగ్గర ట్రై చేసిన నిను కూడ చూద్దమని లేద్ ఎవరి దగ్గర
మ్మ్
అంత నచ్చిందా ఆ మూవీ అసలు చూసినవ నువ్వు
రీల్స్ లో చూసిన బావుంది
ఉహు ఏంది స్టోరీ
తెల్దూ
కానీ బావుందా
మ్మ్
ఆహా ఉమరి ఇంకేమి నీ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ఎట్లొచ్చింది
బాగొచ్చినాయి
ఎన్నచ్చినయ్
ఫస్ట్ క్లాస్
కంగ్ర్రాచులేషన్స్ సెకండ్ ఇయర్ కు కూడా మీరు అలాగే బాగా తెచ్చుకోవాలని చెప్తున్న అది కోరుకుంటున్న
ఉమ్ ఇంకా
ఇంకా మీరే చెప్పాలండి సరే
మీరే చెప్పాలండి మాదేం లేదు మీవి రిజల్ట్స్
మావి రిజల్ట్స్ ఇంకా థర్డ్ ససేమ్ రిజల్ట్స్ రాలేదు ఫస్ట్ సెకండ్ సేమ్ వచ్చాయి
హ
దాంట్లో ఏదో అంటే మీ అంత ఫస్ట్ క్లాస్ కాకుండా ఏదో పర్లేదు బానే వచ్చినాయి
ఉమ్
పాస్ అయినానండి
ఉమ్ ఇంకా
ఇంకేం లేదు థర్డ్ సెమ్ రిజల్ట్స్ వస్తాయని భయం అవుతుంది
ఎప్పుడు కాలేజ్ ఓపన్ మీకు హాలిడేస్ ఎప్పుడు అయిపోతాయి
మండే మండే నుంచి కాలేజ్ స్టార్ట్
ఈ మండే త్వరగాయపోయి కదా హల్డేస్
అవును కానీ నేనేం చేయలే పడుకోవడం తినడం రీల్స్ చూడ్డం ఫోన్ చూడ్డం అవే చేస్న
ఓకే బాయ్ మళ్ళీ చేస్తాను నేను బయ్